హలో
చెప్పండి ఏం చేత్తాన్నవ్
ఏం చేయలే మీరేం చేత్తాన్లు.
ఎల్లే ఇంతక్ ముందరే లేసిన బ్రష్ చేస్నం
పొద్దుగాల చేసింరా
మ్
ఈరోజు పొద్దుగాల లేసినట్టు ఉన్నరు.
ఆ పంటే లేసిన కరెంట్ లేదు. మా ఊర్ల వర్షం పడ్డది నైట్
బానే వడ్డదా
ఆ
అ
బానే ఏమో నేన్ పనుకునే ఎట్లా పడ్డదో నాకే తెలీదు
కరెంట్ ఎందుక పోయింది అంటవ్ మరి
వర్షం పడ్తే కరెంట్ పోతది.
అవునా మాఊర్ల లైట్గ పడ్డది. ఒకట్ నిజం చెప్పాల్నా
మ్
మా ఊర్ల గుడా కరెంట్ లేద్
మీ ఊర్లో గుడా కరెంట్ లేదా
మ్
ఈ రేవంత్ రెడ్డి బాగా తీసేస్తాండు కరెంటు
వాని గురించి మనకేందుకు
కరెంట్ చూస్తులే ఓరా యమ్మ మధ్యాహ్నం తీసేస్తాండు అటి ఇట్ చేసి మా ఊర్లైతే ఏ మధ్యానమే పోవాల్నా ఏదో సాయంత్రమో పొద్దుగాల పోతే తీరుంటది సల్లగుంటది మంచిగుంటం మధ్యాన ఎంత ఎండ కొట్టాలె
ఎంత ఉడుక పోయాలె
ఆ మధ్యాహ్న తీసేయాల్నా ఓ రేత్రి ఏం చేత్తారు మరి మీ వోళ్ళు
ఏం ఉంది ఏం లేదు.
మందు తాగిన్ర మీ వోళ్ళంతా
ఆ అన్న అట్లేదు.
మ్
చెప్పాలె ఇంకా విశేషాలు
మే విశేషాలు అ పొలం ఏం జెమ్మి పొలాల్ దున్నిత్తాన్ల మరె
మ్ దున్నియ్యలే నారు పోసింరా
పోయలే మీ కెళ్ళి పోసిల్ల
ఆ నారు పోసినాం బిపిటీ బత్తనారు వేసినం మూడు
అంటే మాకెలుగు నానేయితులిగా లే అంటే పొలాల లేయా
అవునా ఏం చేస్తున్నారు మరి ఇంకా
ఆ
ఏం చేస్తున్నారు
అవు అని జూత్తన్న
అవునా ఇది గద మీకన్న తమ్ముడు ఉన్నార
అయింటి
మీకు అన్ను ఉన్నారా తమ్ముడు ఉన్నారా అంటాన
నాకు అన్న ఉన్నారు మీకు
నా తమ్ము ఉన్నడు
ఏం చేత్తాడు మీ తమ్ముడు
తమ్ముడు ఏమి అన్లే ఇప్పుడే ఎటో వేండు మీ అన్న ఎటు పోయిండు
మా అన్ననా
ఉ
మా అన్న ఎటో పోయేడు నాకుడ తెల్వదు లేసుడే కొంచం లేట్ లేత్త పొద్దున్నే ఆల్లు ఎటు వోయింటారుగా ఫోన్ చేసిళ కనుక్కోవాలి
వున
నిన్న మొన్న నిన్న మొన్నటి దాక పత్తి పెట్టినమ్
అయిపోయిందా పత్తి పెట్టుడు
హు అయిపోయి పత్తి పెట్టుడు మీరూ మీకు లేదా పత్తి
మా పత్తి లేదుమొత్తం పోలమే ఉంది
పొలము ఉందా
ఉ
ఈసారి ఎందైనా పెడతావు
ఆ
అ చీలుంటాయి
బిపిటి పెడతాను క్కో కొ కొంచెం అంతా బిపిటి పెడతాను మే మొత్తాం వెయ్యి ఇరవై నాలుగు ఆట ఏంటిది
చెప్పాలి ఇంకా
ఆ ఏం లేదు కంటొచ్చింది చారీ పెడదమా అని చూస్తున్న ఛార్జింగ్ లేదు ఫోన్లా మీ ఎక్కడ దాంక అన్న అయిపోయినా మీ ఫోన్ కాల్స్
ఓళ్లా అంటారు
మీ నిన్నే అంటున్నా మిమ్మల్ని.
అర్థం కాలే.
మీ ఫోన్ కాల్స్ అయిపోయినా ఈ యాప్లా అంటున్న.
ఈ ఆప్ గురించి మాట్లాడోద్దంట.
మాట్లాడొద్దంటానా.
ఆహ్. ఈ యాప్ గురించి మాట్లాడినచో కాల్ మొత్తం డిటెండ్ చేయబడుతుందంటా.
ఆహా.
సరేగాని. కరెంటు వచ్చిందా మీకు.
మాకు వచ్చింది కరెంటు మీకు రాలే.
సరే కానీ మీకు ఆవులు ఉన్నాయా మేకలున్నాయా గొడ్లు ఉన్నాయా.
మాకేమీ లేవు. మాకు ఉన్నది ఒకటే బండి.
ఆహ్.
ఉన్నది ఒకటే బండి అంటున్నా. బైకులు ఉన్నాయి కానీ. అంతే ఆవులు లేవు ఆవులు ఉంటే అమ్మినం.
ఆహా.
మీకు ఆవులు మేకలు.
మాకు మేకలు ఉన్నాయి. మేకలు కొన్ని ఉన్నాయి ఆవులు కొన్ని ఉన్నాయి బర్రెలు కొన్ని ఉన్నాయి.
బర్లు ఉన్నాయి.
ఆహ్. బార్లు ఉన్నాయ కానీ బార్లు కాసెటోలు లేరు.
అ మరి రోజు ఎట్లా మేస్తాయి మరి.
ఇన్ని రోజులు.
ఆహ్.
ఇంట్లో బాయ్ అవి స్పీడ్వనాయి.
ఆహ్.
ఇన్ని రోజులు విడిచి పెట్టిండ్రు.
ఆహ్ ఎండకాలం కదా.
ఎండాకాలం కదా.
ఆహా.
పెట్టిండ్రు.
ఉమ్.
ఇప్పుడు అది ఇప్పుడు నాలుగు వోస్తారు కదా.
ఉమ్.
ఆహ్ ఎట్లా మరి నాలుగు వోతారు కదా. కాసేటోళ్ళు లేరు అప్పుడు కాసేటై కాసేటైనను తిట్టిండ్రు ఏం వాడతా ఇప్పుడులా వాడతానే మంచిగా తాగుత్తలేవు బరలా మేపుత్తలేవు. అయన ఉమ్ మగాయనం గాయన అయన అంటాంను. ఆహ్ ఊరు ఆయన కాసిండు.
ఇప్పుడు ఎవరు కాస్త లేరు ఇగ.
అల్ తలేదు
మీరేం పని చెత్తర్ రోజు మరే
ఏమున్నది ఎం లే కాళీ
మీరేమన్న జాబ్ చెత్తలేరా
అ జాబ్ లు గిబులు ఎం లెవ్
గాన్నే ఇగ
ఇంటికాన్నే
తామూడు
మా తమ్ముడు కూడా ఇంటికాన్నే
మీ అన్న గిట్ల ఏం చేత్తరు
ఫార్మింగ్ నాటే జాబ్
ఫార్మర్
మ్
మ్ హు
తో అ ఆ లు వచ్చా అండి మీకు
మాకు ఆఅలు వచ్చు
దయచేసి వేల్స్ కన లావాదేవి మొత్తం మాత్రమే
హు
రసీదు కొరకు ప్రింట్ నోక్కండి ప్రింటింగ్ చేయబడుతుంది గాదె చెప్తున్నాం నువ్వే ఇయ్యలే కదా ఇక ఇది ఎక్కన్నో విన్నట్టున్నారే
బియ్యం
మ్
బియ్యం తీసుకెళ్తా
వేళ్లు స్కనర్ ఉపయోగించండి
ను నేను ఏ చెప్తా ను్వు బి చెప్పు అట్లా ఓకేనా
రెండు చెప్పాలే తెలుగులో చెప్పాలి
ఆ ఏ తెలుగులో ఎట్ట చెప్తారు
అఆలు చేప్పురాదు
ఆ సరే నేను ఆ అంటే నువ్వు ఆ ఆను
అ ఆ సరే
ఆ
అ అని పండబెట్టి సాగదితే ఆ
ఇ
ఇ ఈ
ఉ
ఊ
రు
ఋ
ఎ
ఏ
ఐ ఇ
ఒహొ
ఆవ్
ఒ ఓ ఔ రాయిద్ది
ఆ ఓకె ఓకే ఇప్పుడు కాదు ఎప్పుడో చదువుకున్నం కదా గుర్తుకొతున్నయ్ అహ కం కహ
అం అః కం కః కాదు
కాదె
ఊ సరే బాయ్
ఉహ్ ఎంకమ్మ హల్లులు ఒత్తులు అచ్చి
సరే వుండు
ఉహు సరే
అహ
కట్ జెయ్